నమస్కారం
నమస్కారం అండి
ఏం చేస్తున్నారు
ఆ ఏం లేదండి ఖాళీగా ఉన్నా ఇప్పుడే మా పిల్లలకు స్కూల్ వేస్తే వాళ్ళ డ్రెస్సులు చేంజ్ చేసినా
అవునా ఎన్ని గంటలకి
ఆ ఒకటిన్నరకు వస్తుంది వ్యాన్
అవు
ఆ నర కొత్తగా ఇ చెప్పడంగా చేంజ్ చేయలేదు ఆడతంటా డ్రెస్సులు కరాబ్ అయితే చెరుకటి జతే ఉన్నది
అవునా
ఆ డ్రెస్సులు చేంజ్ చేసినా వాళ్ళకు
తిన్నారా అండి
ఆ తిన్లేదండి మ మధ్యాహ్నం అన్నం తినలే మీరు తిన్నారా
తిన్నా తిన్ల అండి ఇంకా
ఏం కర్రీ అండి పొద్దన్న
చాపలు
చాపలా మరి ఇంకేం చేస్తున్నారండి
ఏముంటదండి ఈ ఎండాకాలం బయటికి వెళ్ళే బయటికి వెళ్ళడం లేదు ఇంటనే ఉంటాన్నాం అండి చలగా వాతావరణానికి ప్యాన కింద కూలర్ల కింద ఇన ఉంటున్నా బయటికి పోతులే
ఫస్ట్ తరఖ పెళ్లి వచ్చింది కద అండి దానికి రారండి
వస్తవండి
వస్తారా రార
వస్తారే ఏ పని నిళ్ళుండడి వస్తాం అండి రే పాస్తా అచ్చి కదా అని ఫోన్ చేసాడుడి
ఆ ఊమ్ వ ఇవే మంగళ స్నానానికి కారీ సీట్లా అవి కట్టుకుందామని ఒకసారీ బుక్ చేసాండి నేను తె వచ్చింది నాకు నిన్న సాయంత్రం
హు అంత
ఉందా
లేదండి మేము మంగళస్నాానం గురించి ఒక డ్రెస్ తీసుకుందాం అనుకున్నాం అండి ఎల్లో కలర్లు
ఆ
అది మళ్ళా వాపస్ ఇచ్చినా వేరే కలర్ తీసుకున్నానండి
అందుకని తీసుకోకపోయినా మంచిగా నాకు కూడా అసలు లేనేలేదు ఎల్లో కలర్ శారీ అని డ్రెస్ ఉంది కానీ ఎల్లో కలర్ శారీ కావాలని బుక్ చేసుకున్న రెండు వందల ముప్పై రెండు రూపాయలు పడ్డాది ఈ సారీకి
అస్స్త ద అండి మరి అప్పటి వరకు
ఆ వత్తదండి
ఉహు
చేసుకుంటె వస్తది ఫస్ట్ తరిగ్ కదా వస్తుందా ఐదు రోజలు ఉన్నది వస్తుంది కానీ బ్లౌజు వేరే తీసుకోం
పింక్ అయినా ప పింక్ అయినా బ్లూ అనే పింక్ మస్ నుంచి సట్ అవుతుంది ఎల్లో దాని
ఆ పింకేస్ కోల్స్ నా దాని మీదకి వైట్ వచ్చిందండి తెల్లది
ఆ
తెల్లది వచ్చింది బానే ఉన్నా తెల్లది గుట్టినా బ్లౌజ్ గుట్టినా
ఆ
కుట్టిన బ్లౌజ్
అంటే అ రాకముందుకి ఎట్లా కుట్టిరు మాకు తెలిదు
పెళ్ళిదా వచ్చింది సాయంత్రం వచ్చింది నిన్న సాయంత్రం వత్తే ఈ రోజు కుట్టిన
మరి ఇంకోటి బుక్ చేసిలా కల్గ
ఏ బ లా అదే చీరా బుక్ చేస్త బ్లౌజ్ బుక్ చేయలేి దానికి వచ్చిన బ్లౌజ్ కుట్టిన
హ్మ్
హ్మ్ మంగళ స్నానం అసలు ఆ రోజులు అసలు లేనే లెవ్వు మా పెళ్ళిళ అప్పుడైతే మీ పెళ్లి అప్పుడు ఉన్నదా
మా పెళ్ళిళప్పుడు లేవండి. మా పెళ్ళి అసలు ఘోరాతి ఘోరంగా జరిగింది.
అవునా
అది అప్పుడు లాక్డౌన్ పడి మేము రేపు పెళ్ళి అనంగానే కూరళ్ల రోజు అన్ని షాప్స్ అన్న బంద్ అయినాయండి.
మరీ
అన్ని ఇలాగే అన్ని సామాన్లు తెచ్చుకున్న తర్వాత కరోనా లాక్ డౌన్, కరోనా లాక్డౌన్ అని ఉ నైట్ నైట్ ఫోర్ డేస్ టూ అయినా బంద్ అయింది. టెంట్ హౌస్ అయినా బంద్ అయిండు. పెళ్లి పందిరి అయిన బంద్ అన్ని బంద్ అయిళ్ళు వంటల్బ్ వంటెల్ బంద్ అయిన్నాయ్ అన్ని బంద్ అయినయ్
ఆహా
మా పెళ్లి ఘోరంగా అయిందండి. చాపల పూలు పోసి అయ్యగారు వచ్చి ఒక గంట సేపటనే పెళ్లి చేసిండు అయిపోయిందండి. మా ఇగా మా అ పెళ్లికా ఊరికి వెళ్ళాలంటే ఇగా తొందర తొందరగా మాట్లాడు వచ్చిళ్ళు వాళ్ళు ఒక పది, ఇరవై మంది
ఆ
వచ్చి పెళ్ళి తాళ్ళి ఉన్ను మట్టేలు పెట్టాగానే తొందర తొందర తీసుకొని వెళ్ళి వెళ్లిదంటా అప్పుడు డిన్నర్ చేస్ రిసెప్షన్ చేేసింది
వీరుడు ఎట్ల వీరుడు అంటే వీరుడు ఎట్ ఇట్లెళ్ళరండి మాకు కూడా వీరుడు ఉందండి. మేము కూడా వీరుడు మాకు అప్పుడు మా అప్పుడు లొక్డౌన్ ఇట్లా ఏమి లేదండి. మంచిగానే జరిగింది. వీరుడికి వెళ్ళారండి. మేము కూడా వీరుడికి వెళ్ళినాం
ఏదంటే పోతా అ అంటే మా చుట్టాల లేవాగానే మా బావా
ఆ
అలానే ఇలా ఒన్లు ఒల్లు నిండా పసుపు, మొగ్గు ఏమో పుసుకుంటారండి.
ఆ
ఈ రెబ్బారం పట్టుకొని ఇట్లా పట్టుకుంటాడు పెళ్ళి అంటే పెళ్ళి అయిన వాళ్ళకు అట్లా పట్టుకుంటే ఆ దేవున్నీ పట్టుకొని ఇంటి ముందు యాటను కొస్తారట
అవునవును మా అప్పుడు కూడా బయటికి వెళ్ళే కంటే పేరుడు మొత్తం పసుపు రాసుకొని ఒక నాలుగురు ముగ్గురు మళ్ళా రాషిర్రు. అంటే ఏం చెత్తారో తెలవాదు కానీ
దేవుళ్ళు ఉన్న వాళ్ళు కూడా, దేవుళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉమ్మటి ఉంటే వస్తదండి. మేమ్ చాలా మస్త్ భయపడ్ దనండి నేనై సో సెడ్డర్లు గప్పిండండి మాక్
ఆ మేము ఏం భయపడల్లే ఎందుకంటే నేను ఎందుకు భయపడల్లే అంటే మా బాబాయ్ వాళ్ళకు కూడా ఉన్నది సూసిన నేను
మ్మ్ కొంతమందికి ఆటంగా వేయకుండా ఉంటందట కొంతమందికి చెట్టు కిందనే మ్మ్. ముందట్నే ఉంటదట అక్కడ మాక్ కు ఒక రెండు మీకి ఒక రెండు మీటర్ల రెండు కిలోమీటర్ల దూరం ఒక చెట్టుని పెట్టి అక్కడ తీసుక వెళ్ళండి మస్తు ఎండ. కాలం మారి
అవును ఆ అట్లా గురమంటే మాది కూడా ఎండాకాలం జరిగిందండి.
కాళ్లు మస్తు మంటలు మండినయ్ వుండీ మళ్ళా క్ వాటర్క్ వాటర్ ట్యాం కు ఉ వచ్చిందండి. అది వాటర్ ట్యాం
ఇప్పుడైతే పోతా అంటే నీరు పోసుకుంటే వేయిరు వాళ్లే సే అదేటి డాంబర్ రోడ్డు నుంచి అలాగే పొగలే
మాగుడ మస్త్ పోర్ తెలంగాణ ఏందండి. అసలు ఇగ అంటే ఇగ దేవుడు ముందెద పోతా అంటే, ఇగ మచ్చస్తాలని మేము అందరం నీ మాసర చెద్దలు కప్పిర్లు, మేము చేసదాన పడకుండా
ఆ
ఇయ వాటర్ పోసుకుంట ఆండ పోతాళ్ళు పొగ వేత్తాండు, ఊకే ఊకే నిమ్మకాయలుదిత్తే త్తాండు అయనే ఆ ఇదిగదిగోలా వేష్నయి నోట్ల నిమ్మకాయల్ వెట్ అన్న నోట్ ఏదన్నా అంత సెక్ తెల్లుగిట్ల అడ్డమత్తే ఎల్లగొడతానన్నడ్
ఆ అవునట మాకు కూడా అట్లనే చేసిరు మా ప్పుడు బాగా వొనిక్కిండు అంటే పోయేటప్పుడు ఇట్లా మనిషి మొత్తం వొకినట్టు, ఇలా పులికరిసినట్టు అట్లా ఈసి ఊరికె వెనక కెనక్కి ఎక్కువ్
హ్మ్ వాళ్ళ బ్యాడ్ నేను అప్పుడు బోనన్ పట్టుకున్ మనంటే అన్నకు స్పర్శ ఆ ఆమెకు అదరా మం తూది అన్నదట అంతే పీరియడ్స్ వచ్చినాయి వై పీరియడ్స్ వచ్చినయి అనీ హ్మ్ ఆమ్ వేరే ఒక్కమ్ ఎత్తకత ఉందా అంటే మా ఆడపడుచు వాల్ల ఆడపడుచు పట్టుకున్నది. బోనమెతుకున్నది అప్ అప్పుడు
ఆ
అవు ఆ పడ ఆ పడ గ్రౌం లాగా అనిపించిందిట
మాగ ఎతుకు మాగ మా ఇప్పుడు ఎవరుెత్తుకున్నారంటే అని వీరు చేసిన వాళ్ళ అమ్ ది మాప్పుడు వ వీరు వేష మషన్ వల్ల అమ్మ బోనం ఎత్తుకుందమా దాంట్లో
అ
ఆ మంచినే జరిగింది అనిక పత అంటే నీళ్ళు వాటర్ నీళ్ళు పోసుకుంటా నీళ్ పోసుకుంటా వేరు గురం పవలుళ్ళని మళ్ళా పెళ్ళికి వేసిన బట్టలే మళ్ళీ వేసిరు అవి
మేము మాకు పెళ్లిి చేసిన వాటి మీదే మళ్ళీ మాకు అవే బట్టల మీదే ఉంచ మళ్ళా మేము ఇక బట్టలు ఇప్పలేదు మళ్ళీ బట్టలు కట్టుకోలేదు అదే బట్టలు పెళ్లి చేసిన వెంటనే మాకు తొందర తొందరనే అయిపోయినాయి
అవునా మాకైతే అవే బట్ట తలితే మళ్ళ ఇంటి ఇ కొంచచ్చ వర మొం డీజే పెట్టారు అన్నట్ మా ఇంటి దగ్గర అక్కడ డీజే పెట్టారు ఇక్కడ డీజే పెట్టారు తెల్లారింది నువ్వు ఇంటికి వచ్చే వరకు ఏడున్నర అట్లా అయింది ఇల్లు చేరుకుయే వరకు అలాయినాకా ఆ ఏడున్నర కాగానే కతాం ఇప్పటికే ఒకసేపు బంన్నం ఒకసేపు బండుుకున్న తర్వాత ఇక వీరుడు రెండు రెండు గంటల వరకు వెళ్ళినాం
మాకు కూడా ఇగే పెట్టలేదండి మాకు ఏమ న ఈ నుంచి పెద్ద పెళ్లిి చేేసుకొని ఇ నుంచి ఎప్పుడు పోేనామో మళ్ళా డైరెక్ట్ ఇట్నేది వచ్చినా ఇంట్లో వచ్చినాక మమ్మల్ని ఊరే ఇంపలేదు ఏం లేదు వస్తానే వచ్చినామండి ఏ సాయంద్రం డి దే బాక్సుర్ట్
చేనట్టు అయినట్టుందిగా మీరు పెళ్ళి అయితే
అవునండి స్ట్ పేరుళ అయినా మంచిగా చేసుకున్నారుర అన్నారు దు మది
అట్ల అయినే బెటర్ ఖర్చు కాదు ఇంకా ఇప్పుడు చూడు ఖర్చు అయయి మేమైతేఘోరంగా కప్పలేదు మాకైతే ఏమనంటే పెళ్లి చేసినప్పుడు అని అంటారు అంటే ఆ గ్రా గ్రా కనిపిచదిలా
మేము ఎట్లా అంటే కొన్ని కొన్ని అడ్వాన్స్గా ఇచ్చామండి చాలా కట్నాలు కూడా మాకు ఫుల్లు ఒక లక్ష దాకా పడాలండి మేము మా అమ్మ తరపుున వాళ్ళు చుట్టాలలో కేసి వెళ్ళండి అట్లా కూడా లాస్ అయినాం అండి
మళ్ ఎతేరు క ఏదో
మా మ ఫంక్షన్ లేద చేయలేదండి ఇగ మా పెళ్లిలు చేసినాక ఏం ఫంక్షన్ల లేయలేదు మా పాపది ఒక పెద్ద పాపది ట్వంటీ ఫస్ట్ చేసింది గని ఆడ చాలా బాగా పెద్ద అయ్యలేదన్న చిన్నగనే చేసిన
ఆ
అంటే మా అమ్మ తరఫున వాళ్ళు చాలా మందికి కార్డులు ఇచ్చేస్తే ఇగ వాళ్ళ లాక్ డే పడేసరికి ఎవ్వరు రాలేదు
అవునా
ఉ
అప్పుడైతే చాలా మంది వచ్చారు గని బానే జరిగింది మాది పెళ్లికానీ బాగా అప్పులయినాయి ఉళ్ండదల్ళ అప్పులయినాయి ఏమన్నా అంటే పెళ్ల్ళప్పులు పెళ్ల్లప్పులు పెళ్ల్లప్పులు కంటే ఇక మనం ఏం చెప్తాం ఇగ ఆమెకు పాత్రక అట్లా వేసింది ఇగ
మా